నమస్కారం అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నామండి తిన్నారా అండి అ
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
ఆ ఇందాకనే తిన్నామండి
ఆ చెప్పండి నేను ఇక్కడే పాఠశాలలో ఉన్నానండి
అవునా
ఇంటి దగ్గర ఉన్న పాఠశాలలో ఉన్నాను మీరు అండి ఎక్కడ ఉన్నారండి
నేను మా ఇంట్లో ఉన్నానండి
అవునా చెప్పండి
కాదండి మీతో మేము కొంత సమయం కేటాయించవచ్చ అండి మీరు అనుమతిస్తే
ఆ తప్పకుండా అనుమతిస్తానండి ఎందుకు అనుమతి ఇవ్వను తప్పకుండ సమయం కేటాయించవచ్చు
అంటే మీ నుంచి నేను కొన్ని విషయాలని గ్రహించేద్దాం అనుకుంటున్నానండి
ఆ నా నుంచి సేకరించుకోవాలనుకుంటున్నారా అండి కొన్ని విషయాలు ఆ తప్పకుండా సేకరించండి
అంటే దైనందిక జీవితం అంటే డైలీ డైలీ లైఫ్ అంటే ఎలా ఎలా స్టార్ట్ చేస్తారు కొంచెం
అంటే మా డైలీ రొటీన్ చెప్పాల అంటున్నా అండి
అవునండి
తప్పసరిగా తప్పనిసరిగా చెప్తానండి
చెప్పండి
అంటే నా డైలీ రొటీన్ వచ్చేసి నేను ఒక స్టూడెంట్ అండి ప్రెజెంట్ అయితే అవునండి మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ రోజు వచ్చేసి ఒక సిక్స్కి లేస్తానండి
అవునా అండి స్టూడెంట్ అయ్యి మీరు ఫోర్ కె కదండి లేయల్ చ్చినది
లేదండి ఎక్కువ నిద్ర మళ్ళీ స్పాయలు కాకూడదండి ఎక్కువ ఎగ్జామ్స్ టైమ్ లో వచ్చేసి ఫైవ్ కె లేస్ చవెన్ డి మల్ల కాలేజీ పోతాం అవునండిఅప్పుడు మామూలుగా సిక్స్త్ కి లేస్సానండి
ఆ అలా అయితే మంచి హ్యాబిటే లేండి
అవునండి మాముూలుగా సిక్స్కి లేసి ఇంగా సిక్స్ నుంచి ఒక సిక్స్ సిక్స్ థర్టీ వరకు అలాగ బయటికి వాకింగ్కి వెళ్తానండి నేను, అలాగా సిక్ థర్టీ వరకు ఒక బయట పార్క్లోకి వాకింగ్ పోతానండి మళ్ళీ సిక్స్ థర్ టీ నుంచి మళ్ళీ సెవెన్ వరకు మళ్ళీ ఫ్రెషప్ అయితానండి
అవునా అండి
అవునండి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సెవెన్ కి మాకి కాలే మా హాస్టల్లో మెస్ పెడతారండి
ఆ
సెవెన్ కి మాకు సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు మెస్ ఉంటుంది అవైలబిలిటీలో మళ్ళీ ఆ తర్వాత ఉండదండి సెవెన్ థర్టీకి ఇంగ మెస్తే అయిపోయినంక మెల్లిగా నడుచుకుంటూ మా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తామండి సెవెన్ థర్టీ నుంచి, అవునండి సెవెన్ థర్టీ నుంచి మా బస్ స్టాప్గా దగ్గరికి పోవాలంటే ఒక పది నిమిషాలు అయితుందండి ప్చ్ ఆ ఒగ పోయిన ఐదు నిమిషాలకు అంతా బస్ వస్సుందండి ఆ బస్ స్సు లో పోయి ఇంకా కాలేజీ కంతా యెయిట్ కంతా వెళ్ళిపోతామండి, క ఆ ఎయిట్కి పోయినప్పుడు ఇంగ ఎయిట్ నుం చ్చి ఒక బ వన్ వరకు కాలేజ్ ఉంటుందండి
అవునా
అవునండి, మీరండి మీరు స్టూడెంటేనా అండి
అవునండి నేను కూడా స్టూడెంట్ నే అండి
అవునా అండి మీరు కాలేజ్ పోతారా అండి
అవునండి నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తానండి ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ కి లేచి రన్నింగ్ కి వెళ్తానండి
అవునండి
అంటే మా ఏరియాలోంచో టూ త్రీ మెంబర్స్ వస్తారండి నా ఫ్రెండ్స్
అవునండి
తో పాటు కలిసే రన్నింగ్ కెళ్తానండి
అవునండి మాముూలుగా మట్టి రోడ్ లో వెళ్తారా లేకుంటే రోడ్డు మీద వెళ్దా రండి మీరు రన్నింగ్, అవునండి మట్టి రోడ్ మీద వెళ్తేనే చాలా బాగా మోకాళ్ళకి చాలా మంచిదండి
ఒక సెవెన్ థర్టీకి అలా ఇంటికి వస్తామండి
అవునండి
సెవెన్ థర్టీకి అలా ఇంటికి వచ్చిన తర్వాత కారెక్టర్ తలన్నీ ముగించుకొని స్నానం చేస్తుంటానండి స్నానం చేసి ఇంకా అమ్మ అమ్మగారి చేసిన టిఫన్ తిని ఆ కొతికి నా వస్త అ ఉతికి నా బట్టలు వేసుకొని కాలేజ్కి వెళ్తానండి తమ్మిదిగంట్ల కీ తొమ్మిది గంటల కాలేజీకి వెళ్ళి అక్కడ సారు గారు చెప్పిన పాఠాలన్నీ బాగా చక్కగా వింటానండి
అవునండి
విని ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా ఇంటికి వస్తానండి
అవునండి
ఇంటికి వచ్చి కొంతసేపు మొబైల్ చూస్తానండి అంటే ఎలా అంటే సోషల్ మీడియా ఏమన్నా కొంచెం కామెడీ అలా ఉంటాయి కదండి అలా చూస్తానండి మీరండి మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తారా అండి
అంటే ఎక్కువ మొబైల్ ఫోన్ చూసి ఎక్కువ చూడ్ నుండి ఎక్కువ దాని మీద ఇంకా యుద్ధం చేసా అట్లోనే చూడనూ
అవునండి
ఆ అవునండి మామూలుగా దానికి కేటాయించే కేటాయాల్సిన టైం దానికి ఇస్తానండి ఎక్కువ చూడుకోకుండా మనం మొబైల్ అనేది చెడుకు వాన్న మంచికి వన రెండు దాంట్లోనే ఉంటాయండి ఎక్కువ వర్ష స్టడీ పర్పస్ కోసమే వాడతాను అప్పుడప్పుడు ఇంకా బోర్క కోట్ ఇచ్చినప్పుడు కొద్దిసేపు మొబైల్ చూస్తానండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను నేను కూడా అ
అంటే ఇప్పుడు మీరు ఏమన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే సాఫ్ట్వేర్ రంగాల్లో కొంచెం తగ్గుతుంది కదండి జాబ్స్ కూడా అలా
అవునండి అది మన దేశంలో అయితే ఏ మెయిన్గా వచ్చేసి డెవలప్డ్ కంట్రీస్ లో ఎక్కువ గా చెప్పాలంటే చైనా జపాను అలాగా అంటే ఆ కంట్రీస్ లో వచ్చేసి ఎక్కువ మనుషులతో పనే లేదండి వాళ్ళకి మసాలేపుడు మీరు రెస్టారెంటు కి పోయి ఆ రోబోట్సే ఉంటాయి. ఎటికన్నా మనము సేల్స్ పర్సన్ షాప్ లేకపోయినా సేల్స్ పర్సన్ షాపే ఉంటాయి. ఎక్కడ చూసినా అది మనస్ వ్యక్తులు అనేది అవసరమే లేకకుండా ఇల్లు ఊడ్చడానికైనా వ్యక్ బండలు కడగడానికైనా ఇన్ హోమ్ హోమ్ క్లీనింగ్ కి అయినా ఏ దానికైనా అసలు మనిషిలే అవసరం లేకకుండా రోబోటిక్ క్షన్ని చేస్తున్నాయండి అంటే ఇండియాలో అయితే ఆ ఆ అవసరం లే ఆ అవసరం లేదు. ఆ రోబోటిక్స్ ని వాడే అంతా ఆ లేలే కానీ ముందుకు ఫ్యూచర్ కి చానా ఇబ్బంది ఐతుందండి.
అవునండి జాబ్స్
ఆ జాబ్స్ తగ్గిపోవడం ఇలాగా ఎం ఎంప్లాయీస్ బదులుగా ఏఐనే ఎక్కువ తీసుకోవడము అలాగే జరుగుతుందండి మిగతా కంట్రీస్లో మన కంట్రీ లో ఇంకా ఇది జరగలేదు. మళ్ళీ ఫ్యూచర్ లో జరుగుతుంది అనేసి చెప్ చెప్తున్నారు అంతా జరగవచ్చు అని చెప్తున్నారండి. అందుకే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
అవున అం అంటే ఏఐ ఒక ముఖ్య ఉద్దేశం ప్రాముఖ్యత ఏమిటంటే అంటే మనుషు మనుషులు ఏమేం పనులు చేసి నెక్స్ట్ స్టెప్ ఎలా ఏయాల అనేది కూడా ఏఐ ఏఐ అలా గ్రహించి అలా ఉంటుందండి అంటే లైక్ మిషన్స్ కావచ్చండి
అవునండి హెల్త్ కేర్ లోను బిజినెస్ లోను కామర్స్ లోను అన్నీ దాని పని చేస్తుందండి అంటే ఇప్పుడు బిజినెస్ లో వచ్చేసి ఏదైనా ఇప్పుడు డెలివరీ చేయ్యాలి అనుకోండి. మాములుగా రోడ్ మ్యార్ణింగ్ తెల్స్ కదా అండి ఆ రూట్ మేన్ ని ఆది ప్రిడిక్ట్ చేయడము అంటే మనకి ట్రాఫిక్ లైన్ రోడ్ ని చూపడ్ చూపించడము ఇప్పుడు డ్రే సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వస్తాన్నాయండి అసలు దానికి డ్రైవరే పని లేకకుండా వస్తాన్ మీకు తెల్స్ సాండి నాది టెస్లా కార్లో దాన్ని ఏమో అం టారండి దాని డెస్ లాక్ టెస్లా కార్లు అంటె అవి దానికి ఇంక అవసరమే లేదు డ్రైవర్లు అనేది అదే రూట్ పెట్టుకోని అదె ట్రాఫిక్ అంటె ముందర వచ్చే బండిని కూడ అది ప్రిడిక్ట్ చేస్ దండి ముందుగానె
అవునండి సెన్సార్లు అమర్చింటారు కదండి
అవునండి ఇంకా హెల్త్ కేర్ లొ వచ్చేసి ఇంక మన హార్ట్ హార్ట్ రేట్ని అంటె మనము చూడచ్చు ఇంకా కొన్ని పరికరాలతో పని పరికరాలతో వచ్చేసి మనము కొన్ని డిసీజెస్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చండి. మనము
అవునండి అంటె పేషెంట్ కంటె ముందుగాలిగె
ఉ డాక్టర్ అవసరంలే ఇ బ్బుడు మొన్న ఏదో న్యూస్ లొ చూసానండి ఏదో స్త్రీకి ఏదో పెయిన్ కడుపులొ ఏదొ పెయిన్ ఉంటే ఆ చాట్ జీ పి టీ ఆడిగిందండి దాన్ని ఆ ఆ గర్భిణీ స్త్రీనొ ఆ అస్ స్త్రీ అడిగింటె అది కరెక్ట్ గ ప్రిడిక్ట్ చేసి దానికి ఆమె కి సరైన పద్ధతిలొ ప్రెడిక్ట్ చేసిందండి అందుకామె ప్రాణాలు కాపాడిందండి అది చాట్ జిపీటి ఇలాగ కొన్ని కొన్ని సందర్భాలు అయితె జరుగుతుంటాయి అండి
అంటె మనం కూడ ఎక్కువ శాతం మొత్తం ఏ ఐ పైన ఆధారపడకూడదండి.
అవునండి కొన్నిసార్లు అది తప్పుడె తప్పుడు ఇన్ఫర్మేషను ఎక్కువ అంటె అది డేటాతొ పనిచేస్తుంది కదండి అందుకని మనము పోయ్ ఎక్కువ నమ్మేకి లేదు కొన్నిసార్లు నమ్మచ్చు కొన్నిసార్లు నమ్మెక్ లేదండి
అవునండి
అవునండి
అంటే అంటే దా ఆ ఏఐ టూల్ కి ఎక్కువ యూజర్స్ రావడ రా వచ్చింటారు కదండి ఇంకా
అవునండి
అప్పుడు ఎలాంటి సమాచారం ఎవరికి అందజేయల్ల అనేది కొంచెం రిస్క్ గానె ఉంటుంది కదండి
అంటే అర్థం కాలేదండి మీరు చెప్పేది
అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది యూజర్స్ వచ్చారు కదండి
అవునండి చాలా మంది వాడుతున్నారు దాన్ని అవునండి
అందరూ ఒక్కేసారి అది
ఆహ్ సర్వర్ డౌను అలా ఆహ్ అయితుందండి
ఆహ్ అలాంటప్పుడు అంటే అది కొంచెం మనకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కొంచెం
లేట్ గా ఇవ్వడము రాంగ్ గా ఇవ్వడము జరుగుతుంటాయండి ఆవునండి
ఎప్పుడు మనం ఎక్కువ శాతం ఏఐ పైన ఆధారపడకూడదండి
అవునండి
అంటే మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో హిల్స్ అలా క్లైంబ్ చేశారండి మీ డైలీ లైఫ్లో
డైలీ లైఫ్ లో అంటే మా ఊరి కొండ అయితే ఎక్కినామండి మేము
అవున అండి ఎలా ఉంటుందండి
అంటే బాగా మా చెరువు అంతా మా ఊరు అంతా కనపాచండీ చూడ్డానికి వ్యూ అయితే ఈవినింగ్ టైమ్ లో చాలా బాగుంటుందండి. మీరు అలాగ క్లైమ్బ్ చేశారా అండి.
అవునండి చాలా సార్లు క్లైమ్ చేసామండి అంటే ము ఇంకా ఉద్దేశం అది ఏమిటంటే అప్పుడు ఈవినింగ్ వెళ్తాం కదండి
అవునండి
సట్ చూధాం చూడ్డానికి వెళ్తామండి ఎక్కువ
అవునండి
ధన్యవాదాలండి మీకు తోచిన సమాచారాన్ని మాతో అందజేసినందుకు
ఆహ్ ధన్యవాదాలండి ఎ రెండు మాట్లా